హలో. హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్ గా ఉందా
కాస్త బ్రేక్ అయితుంది
అవునా ఇప్పుడు ఎలా ఉంది.
అది ఓకే. అదే మనము మూవీస్ గురించి మార్చ ట్లడుకుందాం ఇవ్వాలా అని అనుకుంటున్నాం సో రీసెంట్గా మీరు చూసిన మూవీస్ కొన్ని చెప్తగా చెప్పగలుగుతారా
నాకు సినిమా చూడడం చాలా ఇష్టంగా ఉంటుంది ముఖ్యంగా నేను లాస్ట్ టైం చూసినము. ఈ దురందర్ వన్
దురంధర్ పార్ట్ వన్నా లేదా పార్ట్ టూవా ఏంటిది పనిలేవు అంటుంది. పైసలు లేవు నా దగ్గర ఏంటిది
చూద్దామని ప్లాన్ లో ఉన్నా బట్ అది అవ్వట్లేదు బట్
సినిమా మొత్తం ఏం తీశారు ఆ హీరో యాక్ట్ క్టింగ్ డైరెక్టర్ డైరక్షన్ వేరే అసలు మొత్తం మనకి ఆ ఆ పర్సన్ ఎలా పోయి అక్కడ మొత్తం సర్వైవయి అయ్యిండు అనేది మొత్తం బాగా చూపించారు డైరెక్టర్
అయితే అందులో ఉన్న యాక్టర్స్ క్యారెక్టర్ నేమ్స్ కొన్ని చెప్పగలుగుతారా
దురంధర్ వా
ఆ దూరందర్వి నీకు తెలిసిన కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నేమ్స్ గాని అలా ఏమన్నా ఉంటే చెప్తారా అని ఒకసారి
బట్ మెయిన్ హీరో నేమ్ వచ్చేసరికి కరెక్ట్గా గుర్తుకు లేదు ఆ రన్ రణవీర్ సింగ్
ఓకే రియల్ రి అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ చెప్తారా అని
అదా రియల్ నేమ్సా
ఆ నాకు తెలిసిన మట్టుకు జాస్
అస్త్రి కంప్యూటర్ హ్మ్మ్
ఇండియాలో అయితే జాస్క్రిత్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత
అవును హలో